ఆనా
అయిపోయిందా ఇంట్లో వాళ్ళతో పోను
ఏంది ఏంది స్వామి హర్ కాల్ అదే మా తమ్ముడు చే అక్కెత్తలేదని చెప్పేళ్కు మా అమ్మ కొట్టిందంటారు రెండు
ఏమున లేదు గదా
ఏమన్నాలే ఏమంటారు ఏమ్మా అని శాల అతను ఎత్ వాడు ఒక పక్క నువ్వు ఒక పక్క సంపుతాను కాళ్ళు కాళ్ళ అంటే ఏం లా వాడు ఎత్తలేదు అనేసరికి చేస్తి ఎని చెప్ప
హ్మ్మ్ మరి ఎప్పటి నుంచో తగ్గుంటుందా చూపించుకోవచ్చు కదా అట్లా ఉండకుంటే
ఇప్పుడు పోతాండ్ల డేసర్చు పండుగ అంటే పండుగ అయిపోయినంక మళ్ళ ఇంటికాడే కదా ఓ మూడు రోజులు కాలినేగా
ఆ మూడు రోజులల్ల చూపించుకొని
ఉంటదా మీ ఊర్ల హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కొన్ని పెద్ద హాస్పిటల్ ఆ పెద్ద హాస్పిటల్ ఉంటందా మరి
ఆ ఉంటాయి
మండలమా
ఆ
మండలమా
ఏంది మండలం
మీది
అర్థం కాల
మామూలుగా టౌనా చిన్నది
టౌను ఇందము మనమే డిస్ ఇటికు రాజంపేట కన్నా ముందు మాదే ఉండింది రాయిచూటే రాయిచుటు నుంచి తీసేసి వాడు రాజంపేట ని చేసినారు లేకపోతే ఇప్పుడు కూడా రాయచోటు ఉండాల్సింది డిస్టిక్ మాది
ఆహా
వాడు తీసేసినాడు అంతే లాస్ట్ ఇయర్ తీసేసినాడు
ఆ
కలెక్టర్ ఆఫీస్ అంతా రాయచుట్లోనే ఉన్నాయి
ఇప్పుడు కూడా ఉన్నాయా
కలెక్టర్ ఆఫీస్ ఉంది కాకపోతే దాన్ని ఇప్పుడు కానీ దాన్ని దేని పర్పస్గా యూస్ చేయట్లే
అవునవులే అంటే నాకు తెలీయదు స్పెసిఫిక్గా కరెక్ట్ నేను ఎప్పుడు రాలదు అప్పుడు ఎప్పుడో ఒక్కసారి వచ్చిన అది కూడా మా ఫ్రెండ్డ్రాప్ మా ఫ్రెండును డ్రాప్ చేయడానికి వచ్చినా
ఆహా
అబ్బాయిని అమ్మయిని కాదులే ఫ్రెండ్ డ్రాప్ అయింది అంటే అంటే లగేజ్ ఎక్కువ ఉన్నది ఆ టైమ్ లో వాంది వేరే అవును అంటే కన్ఫర్మేషన్ ముందు ఇవ్వాలి కదా క్లారిటీ తిరిగి ఉంటే
నేను అబ్బాయినే అనుకున్నా నువ్ నువ్వు పుల్ల పెట్టుకున్నా
నువ్వు ఏమనుకునేది నాకెలా తెలుస్తది మనసుల అందుకు క్లారిటీ ఇస్తాన ముందే
ఉ
ఏం తిన్నావ్ ఏం పెట్టినారు హస్
రసం అన్నం తిన్న వంకాయ పెట్టినారు వంకాయ తినకూడదు
ఆహా
త
రసం ఒక్కటి తిన్నవా
ఆ రసము నీళ్లే
మరి అలాంటప్పుడు పిజినో రూమో ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా ఎందుకు అది అక్కడ ఫస్ట్ ఇయర
యా ఎల్లగొడుతారు
మన ఇంట్లో కంటేనా
ఆ ఒప్పుకున్నారు
ఆహా
ఇంట్లో ఒప్పుకోకపోతే నేను అడిగొచ్చా
అదేగదా నెస్ట్ మౌనిక కూడాఎదో రూమ్కి వస్తా ఏదో చెప్పింది ఆ పాప ఇది ఇది నిమ్లం కోసం
ఆహా
నువ్వు వత్సవము వెళ్ళిపోతుగా
రూమ్ కి అమ్మ ఏంటంటే అన్నిీ మీరే తెచ్చుకొని మీరే చేస్త లాంటి ఇబ్బంది పడతారు వద్దులేనింది
తెచ్చు కూడా ఉంది నేను ఉంటాగా మీ ఇస్తా నేను తెచ్చి ఇస్తాగా
ఏమో రూమ్ అనింటే ఆ మాట అనింది
ఉ
ఎట్న చూడాలా పజీలోర్లో
ఏమంది ఇంకా టైం ఉంది ఇప్పటి నుంచే ఉంది ఇక ఆలోచించడం
కుంది కదా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
అదయిపోతే తర్వాత
స ఏమి లే చెప్ప ఎక్కడ పెట్టుకోలేమో అర్థమే గట్ల
ఆ
మీకు మీరు ఎట్లా మీరు ఎక్కడ పెట్టుకున్నారు అంటే బెంగళూరు హదరాబాద్ ఎట్డ ఉన్నార లేదా డైరెక్ట్ ఆన్లో
పద వెళ్దాం మరి
అంటే అక్కడ చేద్దాం జాబ్ అంటే ఈ టూ మంత్స్ లొ వర్క్ ఏమైన్నా నేర్చుకున్నాావుని
నేర్చుకుందామనే
ఎవరురు పోతా మరి
మా క్లాసు వాళ్ల అంతా చూస్తానుం
ఏ ట్రిప్ ప్లాన్ చేశాను అంట నేను లాస్ట్ టైమ్ ఇదో అరుణాచలం ఇప్పుడే
ఆ ఎళ్ళి ఎళ్లి అమ్మాయి ప్లాన్ చేసింది అరుణాచలంకి
ఆహ ఎంత ముందియ
ఏయో వాళ్ళే ఎల్లి వాళ్ళు అబ్బాయిలు ఒక ముగ్గురు నా అమ్మాయి అయ ఇంకా ఎవరైనా నచ్చడు దుంటే రాాండి అని చెప్పి పెట్టింది మళ్ళ చివరికి పోయినారా లేదా అనిట్
పోలే పోలే పోలే పోలే చెప్పింది నింలే పోతే ఒకేలా ఆ అబ్బాయిలు వస్తే మా వాళ్ళు అదే మా వాళ్ళు వాళ్ళు ఎవరన్నా పిలుచుకుంట నీకు చెప్తా వజుదులే అనేది నాకుద్దులే సామీ మీ వాళ్ళు ఎవరు తెలియదు నేను విషయం చేయాలంటే ఏముంది ఏం కదాలి అని చెప్పింది నువ్వు చూడాల నేను రాలేండినున్న పోయి వచ్చారా
పోలేదనుకుంటా
ఆహో ఎప్పుడ కాదు ఎగ్జామ్స్ అయిపోయినాకంటారులే చెప్పింది ఎగ్జామ్స్ అయిపోయినాక అంటారు
ఆహా ఏమో క్లారిటీ తెలిదు నాకు కూడా ఇంకా తిరుమలాకు మాత్రం ఉంది నెక్స్ట్ వీక్ లో
ఉ హు తిరుమలగా
ఉ
ప్లే బ ప్లాన్ జేసినారే మా వోలు ఒక్కరు వట్లా
ఒక నందిని ఎల్లి నందిని అరుణాచలం వేసింది రెగ్యులర్ నందిని తిరుమల వేసింది
మొత్తానికి నందినిలే
నందినిలే
కానిబి కనిపోలే
ఎవరు బోలే
పళ్లెం లే అంటే పోయిందరుకు నమ్మకలేండి.
ఆ ఆ అందుకని నాకైతే ఎట్ట ఇంట్లో ఒప్పుకోరని జేప్పేచిన్నా
అదేందే ఎత్తి అంటే మాముూలుగా దేవుదగ్గర్ యేవే ప్రెండ్స్ తోనే గా మితృ మీ క్లాసోలు పోతున్నారుగా
కాకపోతే ఒప్పుకోరు ఫ్రెండ్స్ తో దగ్గర దగ్గర అయితే ఒప్పుకుంటారు. బట్ తిరుమలా కదా కొండ మీద అది రాందులా రష్ ఎక్కువ ఉంటుంది.
తిరుమల ఎన్ దూరం స్వామి. పక్కనే మనకి మనకున్నంత పక్కన
పక్కనే ఓకే ఫుల్ రష్ కదా అక్కడ ఉండే అంత రష్ ఎక్కడా ఉండదు ఆ దొబ్బులాట్లు ఎక్కడ పోతాం. ఏమని తెలిదు మనకి ఆదా భయం లో వాళ్ళు పంపియట్లే ఇక్కడ ప్లేసెస్ కైతే పంపిస్తస్తారు బాగా మళ్ళా నారాయణవరం నగిరి
బా అంటే నారాయణనం కూడా పర్మిషన్ దిసుకోవల్ అండి.
అవును
హు వామో ఎమ్ సంగతి ఇట్లున్నావ్
చెప్పాలి గదా
చెప్పాలే అద్ నువ్ పర్మిషన్ తీసుకోవాలంట మరి
అంతే వాళ్ళకి చెప్తే వాళ్ళ పర్మిషన్ ఇస్తే పోతాం లేదంటే గమనుడ్ అది పర్మిషన్ మాండేటరీ
నైస్
హుహ్
ఇంతట్ మంచి ఆలోచన వెరీ గుడ్ హ్యాబిట్లే మంచిదేలే అట్లే ఉండాలా
అంతే
ఉహ్ వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారని మనం మరి ఓవర్ అడ్వాంటేజ్ దిస్ ఉంటై అనుకో
మనమే బోతం లాస్ట్కి లీలా లిమిట్స్ క్రాస్స్ అవ్వడమే గాదు. అంత ఇందైపోతోంది మళ్ళా ఆ
ఎట్లా ఆల్ దా బెస్ట్
హుహ్ అందుకే
ఏయ్ ఇంకేం విశేషాలో
ఏమున్నాయినా ఇంతసేపు లాగే సదుతాన్న
అబ్బా అయిపోందా
కా ఉంది బుక్స్ అన్ని పెడతా అన్నాయ్
సార్ బ్లూటూతూ ఆ బ్లూటూత్ ఉంటే బ్లూటూత్ పెట్టు అంతే గా బ్లూటూత్
ఆ బ్లూటూత్ ఉంది గాని మాయిస్ క్యాన్సిలేషన్ లేదు దాంట్లో సో వాయిస్ అంతా
బ్లా ఉండా
ఆ బ్లర్ అంతా ఇది అయిపోతాది సౌండ్ అంతా నీట్గా రాదు.
ఉహుహ్
అందుకు బ్లూటూత్ వాడదు ఫెన్క్ ఇంకా ఎప్పుడే మూవీస్ కంటే రీల్స్ కంటా వాటికి వాడతాం. జెస్ట్ కాల్స్ కి మాత్రం మా వడను.
ఆహా
అప్ నాయిస్ క్యాన్సిలేషన్ తీసుకోవాలంటే సరిపోయేది అదిలే దాని వల్ల
హుమ్
హు ఏంనా నిర్మల వంట బాగుందా
హు బానే ఉంటది యూట్యూబ్ లో చూసి చేస్తది నంతె ఉంది చెప్పే కంటే స్పెసిఫక్ గా కొంచెం ఎక్స్పీరియన్స్ అట్లా మనక్ చెప్పనికి అయితది యుట్యూబ్ లో టింది అటు ఇటు ఉంటాయ్ ఒకరోజు ఎక్కువ పడుతాయ్ ఒకరోజు తక్కువ పడుతాయ్ ఇంకా మామూలే
హుమ్
హుమ్ నీకు మౌనిక కంటే ఫుడ్ వచ్చు నీకు వచ్చా ఫుడ్
నాకోస్తది
హుమ్
నిన్న మడ్డికాయ్ పప్పు చెయ్యి అని చెప్తా
మట్టికాయ్ పప్ప అబ్బా ఎప్పుడు విని కూడా వినలేదు అసల్
చాలా బాగుంటది టేస్ట్ చెయ్ ఒకసారి తెలుస్ నేను ప్రాసెస్ మొత్తం చెప్పా మొ త్తుకొని చెప్పిన ఒసే చెయ్యే చెయ్యే చెయ్ చివరికి ఏం చేసుకోని వచ్చిందన్ని తాలింపు చేసుకొని వచ్చింది టైం లేదని
అది మా ఆ రోజు తిట్టిననిజం చెప్పాలంటే కోపం వచ్చింది అంత కారం ఉందది
అది మునక్కయది నువ్వు చెప్పింది
ఆహ నువ్వు మట్టికాయ్ చెప్పినవ్ కదా అహ
మాట్టికాయ్ మునక్కాదైతే నిజం చెప్పాలంటే ని కారం ఉండిందోమో గాని ఆ రోజే తృప్తిగా తిన్నా నేను
అంటే నేను తింతా కారం భారీగా తింతాగా దానికంటే ఎక్కువ తినేవాన్ని కానీ ఈ అమ్మవారు పోస్ చనాక అంత సప్ప ఫుడ్ ఇది అన్ని తిన్నాన సడన్ గా ఎందుకో తెలియదు సప్ప ఫుడ్ కొంచెం లైక్ చేస్తున్న అంటే మరి అంత సప్పగ్గదు కొంచెం అటు టుండేది ఎక్కువ కారం తినలేకుండామ్
నాకు ఇడికి వచ్చినప్పటి నుంచీ కారం లేక నోరు అంత ఇదైపోయింది
హు హు అబ్బా అవును